మా ఇంటి కాడ మలా చెంగామ్ల నలయితను
ఆ
మహిళా సంఘం లొల్లి లు అయితనై
ఎక్కడ
ఇంటి ముందు
ఇంటి ముందే నా మహిళా సంఘం
ఆ
మా వాడ కూడా సౌండ్ బాగా వినపడుతుంది ఆగు
పెట్టుకుంటాల గుబ్బర గుబ్బర పెట్టుకుంట క్ష యాభైేలు ఉన్నదా డం అవి మళ్ళా లోన్ లో కొట్టి మళ్ళా తీసుకుంటాట మళ్ళా ఎత్తుకుంటాలాట తీసుకున్న పైసలు లోన్లో కొట్టిన్లట
ఆ
మళ్ళా తీసుకున్నాక అవి తక్కువ పడే నాకు అవ్వద్దంటే అవ్వద్దంట అలాట
అంటే ఫస్ట్ ఎత్తుకున్న మట్ల దకువ పడితే తీసుకునే కట్టిల్లా
ఆ ఆ
అయి అ సెంటర్ లో ముందు ఎ ఎత్తుకోవద్దు రెండు నెల మూడు నెల కట్టినాక ఎత్తుకోవాలి
ఆ అట్లా మా ఇంటికాడ కొందరు సి ఏ లు ఉన్నారు వాళ్ల్ ఆగ నియ్యలే వాళ్ళని ఉబ్బిచ్లన్నమాట
మాకు కూడా మాహిళసఘం ఎత్తుకుంటే ఆరు నెలల ముందు మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు కట్టినము ఎత్తుకున్నారు అంటే వేరే ట్టళ్లుు ఆగలే మళ్ళీ స్ సి ఏ అనటమే మాకు కిన్ని మంతస్ అని అప్పుడు ఇరవై ఆరు అన్నది మళ్ళీ ఎత్తుకునేటప్పుడు ముప్పై ఆరు నెలలు కట్టానని మళ్ళ అన్నాది
హ్మ్మ్
ఎట్లా ఎట్లా అని ఓ రెండు నెలలు మూడు నెలలు కట్టిండ్లు కతం మళ్ళ కొత్తగా బ్యాచి ఒక నలుగురు ఐదుగు ర ఎక్కిళ్లు మా అమ్మ దాంట్లో పు మేము మా త పని ఉన్నది ఈ పని ఉన్నది షెడ్ వేసుకోవాలని ఎత్తుకున్నారు మనిషికి రెండు అచ్చలు ఎత్తుకున్నారు వాళ్ళతోోటి మేము కూడా ఎత్కోవాల్సి వచ్చింది వాళ్ళక వెళ్ళి యాభై వేలు వేయినాయ్ మళ్ళా యాభై వేలు వెయినై మళ్ళా అప్పుడు ఏం పనులు లేవు మళ్ళీ ఇవే కట్టుకుంటుఅత్తాన్నాము హ
ఇబ్బందైతే ఈగట్లే అయితే
నిమ్మలే ఎల్లలే బాగా ఎట్లా మరి కొంట కత ఆ ఐదు కిలోలు ఇల్లేది గద ఉన్నది ఇగా రెండుకిలోలు ఉన్నది ఇంట్ల రెండుకిలోలు ఉండాలంతా ఏ కోతులేతింటన్నై సను గది కొడతనే రెండు మూడు కిలోల గాంతే కాదు అమ్మ నీ మంచిగానే ఎలాత్దై కాయ అప్పుడు బాగానే ఉండేగాని కోతులు తిన్నాయి మొత్తం కోతులకే అయింది ఈ సంవత్సరం అంతా హా
మా మమ్మీ వాళ్ళను కూడా ఎత్తుకుంటాం ఎత్తుకుంటా అని తిరుగుతలట వాళ్ళ బ్యాచ్.
ఆ ఎత్ ఆ ఎత్తుకుంటా అనేటోళ్ళు కొన్నిరోళ్ళు ఆగాలి రెం మూడు నెల్లు ఆగు
ఏయేఎం మా మమ్మీ వాళ్ళ అయ్ ఆల్లో ఉండనే ఉండం మేం ఊడ వీక్ కుండాళ్ళు మమ్మీ వాళ్ళని టాల్లు
ఏ అద్దొద్దు ఉండాలి మహిళాసంఘంలా బయట వడ్డీలకు వడ్డీ ఫుల్ ఏత్తారు మైళ సంఘమే బెటర్
అంటే వీళ్ళకి మహిళా సంఘం గురించి తెల్వదు బయటనే తీసుకొచ్చుకుంటా మా మమ్మీ వాళ్ళు అయితే మహిళా సంఘంలో తీసుకొచ్చుకోరు పైసలు
మాకైతే మహిళా సంఘం లేకపోతే మాకు లైఫ్ ఏ లే అనుకో బయట ఎక్కువ ఇయ్యరు కదా మహిళా సంఘంలో అయితే ఇప్పుడు నాలుగు ల సలు ఉండయి మైనింగ్ కట్టేటి
ఊ
ఒక లక్ష ఏమో పక్కకుంటాయి అవి వడ్డీ కట్టుకుంటత్తాను ఈ అప్పులన్నీ తీరినంక అవి లాస్ట్ గట్టుకోవచ్చు
సు
ఇప్పుడు ఆ మూడు లక్షలు కడతాను
ఊ మాంచినే అడుగుతాను ఊరు
వీటికి బయట బయట ఏంటనా పైసలు సరిపోకపోతే బయట తెచ్చుడు
ఊ
అవి పెద్ద కుప్పయ్య అవి కుప్ప అయితాయి మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ వాళ్ళకిచ్చుడే మళ్ళ ఎత్తుకొని వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ అటు గట్ ట్టుడేన్
ఏ ఇద్ కమ్ ఇన్కమ్ సోర్స్ బాగానే ఉన్నాది నిది ఇంకేంది ఈ ప్రాఫిటే కదా
ప్రాఫిట్ ఏమున్నదిరా ఇంకాప్పే అయితంది ఎందుకంటే మా డాడీ కొంచెం పని చేయడు పన్ తక్కువ
ఏ ఉకో మీ డాడీ పాపం గంత పన్జేతడు
మొన్నటి దాక ఇంటి కన్నా దేల్సా ఎత్క్ ఐదు రోజులై పోబట్టి
అయినా
జనవరి నుంచి
పాపం జరం వచ్చింది గావచ్చు
జ్వరం ఎక్కడిది వట్టిగానే డ్రింకు
ఏ అంత లేద్ తలిప్పుడు కామన్
కామనే గానీ మా పప్ప ఓర్రుతాడు బాగా
శ్రీజ వాళ్ళ డాడీ కంటే బేటరె గాద
శ్రీజ వాళ్ళ డాడీ కొడతాడు అంత గాయ గాయ జెత్తడు గాని. మాయ్య పోర్రుడు ఉండది బాగా పోర్రుడు ఇయ్యాళ చిన్నగా ఏదన్నా ఇష్యూ అయిందనుకో ఓ కూరలా ఉప్పు తక్కువవుడు కారం తక్కువవుడు ఖతం ఈ చిన్న చిన్న వాటికే పెద్దగా వేసు కుంటోడు తెల్లారి పని బందు అడుగుతే ననెందుకు పోతా పనికి అంటడు
అదింకా తెల్లారి దాకా గుర్తుంటదా
గుర్తా అదిగ పెద్దగా అయితాది లొల్లి
ఆహా ఊ పెద్దగా అయ్యి అది అటనే గుర్తుంటదా
ఊ
సరే హూ ఎంతమందికిచ్చిండు మరి ప్రాఫిట్ ఎంత అయ్యింది
అర్దం గాలే
మహిళా సంఘం ల తీస్ కున్న ఫ్రావిట్ ఎంతయ్యింది అంటానా
ప్రాఫిట్ ఎక్కడది
నువ్ అన్నావు కదా ఎండి ఈ పది లక్షలు అయ్యిందా ఐదు లక్షలు ఆరు లక్షలు ప్రాఫిట్
మేము ఎత్తుకొని మా అప్పులు తీర్ బయట అప్పులు తెచుకుంటా అళ్ల్ అప్పు చేసుకునను ఇంగంతే
కాదు కాదు బయట మెత్తికిచ్చుకుంటాం అన్నావ్ గా
బయట మెత్తికిత్తలేము మేము మేము అప్ తెచ్చుకుంటాం కదా. మేం తెచ్చు కున్నోళ్ళ కాడ మళ్ళా ఇవి ఎత్తుకొని వాళ్ళకి ఇచ్చుడు అన్నట్టు మా అప్పే బయట జరిపోతుది లాబ్ టైతది
బైలేలి తీసుకోవాలి డైరెక్ట్ ఇల్ల తీసుకుంటే అయిపోతాయిగా
అల్ అరే గిన్ని స గిన్ ఒక గిన్ని ర రొండు సంవత్సరలకి ఒకసారి ఇత్తరు ఊకిత్తార ఆ ఆ రెండు లక్షలకి గట్టందంటేనే నెలకు ఎనిమిది తొమ్మిది వేలు రెండు వందలు తక్కువ
ఉం
ఆ తొమ్మిది వేలు జరిపోకపోతే బయటదేమ
ఉ హా
రెండు మూడు నెలలు అట్లనే అయితే కతం ఒ ముప్పై వేలు అయితాయి
ఉం
వాటికి వడ్డీ సంవర రెండు సంవత్సరాలకు వడ్డీ యఅవన్నీ కలిపి మళ్లాగాడికి గత్తది నలభై యాభై వేల అయితే ఇవి ఎత్కోన అల్ల పెట్ డు అవి ఎత్కూని ఇళ్ల పెట్టుడు
గిర గిర ఇరుకుడు
అళ్లా మనక వచ్చింది ఏం లేదు ఇంకా ఇంకా అప్పే ఎక్కువ
ఆ టైమింగ్ కట్టకుంటే డబల్ ఐతయట
ఆ అనే మ టైం కే కడతాం ఎ నెల ఆగవట్టం అప్పు తెచ్చయినా కట్టడు ఎందుకంటే ఆ ఒక్ మళ్ళీ థౌజండ్ ఫైన్ కట్టనందుకు ఫైన్ ఎత్తరు ఎ ఇంట్రెస్ట్ ఎక్కువ
థౌసండ్ ఫైవ్న్ కూడా ఎత్తరా
ఉం మాకడ ఎత్తరు లేకపోతే కడతలేరు మా ఊర్లా
రు హా బ్యాంక్ వాళ్ళు ఎత్తరా లేకపోతే సి
ఏమొరా ప్రాసెస్ నాకు తెలివది అంతగానం ఇగ కాకపోతే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ గ్రూప్ ల ఉంటే ఏడో కరెక్ట్ గా ఎవరి ఫోన్ ల నుంచి వాళ్ళు డైరెక్ అ కౌంట్ లకు కొట్టుడే బ్యా అన్ని జమ చేేసి బ్యాంక్ ల వేసచ్చడు కాదు ఆ బుక్ ల నెంబర్ ఉంటది కదా ఆ నెంబర్ ధర డైరెక్ట్ ఫోన్ నుంచి కొట్టుడే ఫోన్ నుంచి కొ ట్టి మైల సంఘం గ్రూప్ ఉంటది కదా ఆ గ్రూప్ల స్క్రీన్ షాట్లు తీసి పెడితే ఆ సిఏ రాసుకుంటది ఎవరు ఎంత గట్టిల్లని
ఇగ అం పా ఇది ప్రాసెస్జ బ్యాంక్ పోయి వేస ఓ
మొన్నటి దాకా అట్నే అయింది ఈనే ఈసారి ఎత్తుకున్నప్పన్ ఛ ఎవరు వాళ్లే కొట్టుడే
మొన్నట్లాగా అట్ల ఆ చెప్పు చెప్పు పైకెక్కే చెప్పువే మొన్నటిదాకేమో అన్నావు కదా
మొన్నటిదక్క మా దాంట్లో కూడా పైసలు పోయినాయనకు నెలకు వంద ఇచ్చి పంపిచ్చిల్లు పైసలు ఇచ్చి అని
ఆ ఓ
ఈసారి పైసలు ఎత్తుకున్న కా నుంచి అందరూ ఫోన్ లో కొట్టుడే
అంటే సపరేట్ సపరేట్ బుక్ ఉంటదా అంటే ఒక్కరికి కొడతారా లేకపోతే బుక్ ల అకౌంట్ నెంబర్ కొడతారా
కౌంట్ నెంబర్ కి అందరియి ఒక్కదాంట్లోనే పడతాయి
ఎప్పుడు ఎవళ్లు కొట్టిం అని కనపడతాయి
అవి స్క్రీన్ షాట్లు తీసుకోవాలి మనం తీసుకొని గ్రూప్ లో పెట్టాలే ఏవి ఇవ్వెవరివి ఇవ్వెవరివి అని పెడితే సీ ఏ రాసుకుంటది మన ఆ ఆ మన వడ్డీ ఇచ్చి పైసలు కట్టుడు అయిపోయేటప్పుడు ఎవరెంత కట్టిల్లని అని లెక్కలు చేసుకుంటది చేసుకొని ఎవరైతే తక్కువ కట్టిల్లో వాళ్ళక్ కు మలెత్తదన్నట్టు
ఫైను
క్కలన్నీ అమె కాడనే ఉంటాయి బ్యాంకుల అందరియి కలిపే పడతాయి గివల్గింత నీ డివైడ్ చేసి ఉండై కుప్ప కుప్ప తాయి
ఎక్తే అయితే మీరు డైరెక్ట్ సిఎ కే ఓడుతార అన్నమాట
సిఎ కి కాదు అకౌంట్లా బ్యాంక్ కొనికి కొడతాం
అహా
హు సిఏ రాస్ కుంటది మీన్ స్క్రీన్ షాట్ లో పెడితే
హూ
హూ ప్రాసెస్ ఈజీ ఉంటది ఎవరన్నా ముసలోళ్లు ఇట్లా తెల్వనోళ్లు ఫోన్ లేనోళ్లు ఉంటే మా ఇంటికి వస్తారు మా అమ్మ వాళ్లని తీసుకుని పోతది ఆడిక్
హూ
విడారుగాదా పోవాలి
లీడర్ లీడర్ క ఎక్కువ ఇంకావ
హుహ్
లీడర్కి ఎక్కువ బెనిఫిట్స్ బాగుంటాయి.
మా ఊర్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి. ఏం లేవు
ఉహ్
వట్టిగా తెప్పించుకుంటారు. రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి పంపిత్తరు. ఏముండయ్.
అబ్బా
మొన్న కూడా పోయింది. పోతే ఫంక్షన్ హాల్ల బువ పెడతామని పట్టుకపోయిళ్ళు. మా అమ్మ ఇగ మా అమ్మ సప్డేక్ వచ్చింది. ఏమియ్యలే ఒక వివో వివో మీ టింగ్ ఉంటది. జుడు
ఆహ్ ఆహ్
ఆ రోజు కూలి పడుతది. పొద్దున్దకాకుస్ సున్నాందుకు.
ఓహో రెండు వందల, మూడు వందల్ ల
మో మొన్నడ్దాకా రెండు వందలు. ఇప్పుడు ఈ నెల నుంచి మూడు వందలట.
ఓహో
అందరు అప్డేట్ అయితళ్ళు. కూలే బయట మూడు వందలు వత్రాన్నై. ఈ రెండు వందలకు వత్తామా అని అంటాళ్ళు. మార్చిళ్ళు.
మాకనైతే మూడు వందల్, ఐదు వందల్
ఎవరన్నా లోన్ తీసుకున్నప్పుడు. ఫైవ్ హండ్రెడ్ ఇత్తది. గంతే ఎక్కువియ్యది. మా అమ్మకు.
ఓహ్
మ్మ్
అంటే లోన్ తీసుకుంటే. కూడా లీడర్లకు ఐదు వందల
ఆ లీడర్గా తిర్గోద్ద అన్ని పట్టుకొని, కాయితాలు పట్టుకొని.
ఆహా
వీళ్ళొక ఒకసారి ఫోటో కత్తారు, ఒకసారి సంతకాల కత్తరు ఇగా. అన్నిటికీ మా అమ్మే తిరగాల
ఆహా అందుకే రా నికు మాటలు ఎక్కువ వత్తది. ఓహహ